అ
హలో
హలో
ఆ మేడం బాగున్నారా మేడం
బాగున్నా మేడం మీరు బాగానా
ఆ బానే ఉన్నమ్ మేడం ఏమ్ జేసున్నారు
ఊరికేనే ఉన్నండి టిఫన్ అయింది ఎండ ఎండకింటి పిల్లకి టిఫిన్ తినిపించినా నేను తిన్నా ఊరికనే ఉన్నా
అవునా వెళ్ళారా స్కూల్ కీరోజు
ఈ రోజు స్కూల్ లేదో హాలిడే మీటింగ్ ఉంంది వెళ్ళలే
ఆహా వెల్లలేదా
ఉ
ఏం వండిన్రు మేడం మరి
ఈ రోజా ప్రొద్దున పెసర పప్పు టమోటా చేసిన కొంచెం అంబలు చేసినా అది చావా అలాగే అంబల్ జావా అవును అంటే రోజు రోజు చేయను ఎండాకాలం అయితే కంపల్సరీ
ఆ అమ్మా
రోజు అంబలు చేయను ఎండాకాలం అయితే కొంచెం
అదే ఒక ఆ ఒక ఎండాకాలం వరకే ఇస్తారా
కుడితి తాగుతాం అదన్నా లేకుంటే వేరే టైమ్లా ఇట్లా రా జావా చేస్తాం గాని
ఆహ అంటే ఎప్పుడు దాగినా మంచిదే కదా పహ
ఆ అంటే అది మంచి ఇదేం కాదు కానీ కొంచెం ఎండలకి రోజు తాగుతే అంబలి కాళ్లు గుంజుతాయి అన్నట్టు
కాళ్లు నొప్పి అప్పులు తగ్గుతాయి ఉంటారుగా ఈ రోజు తీసుకుంటే
లేవు లేవు అంటే పడని వాళ్ళకు కాళ్ళు గుంజుతాయి కాళ్ళ వాపులు వస్తాయి కొంచెం
ఓ ఇలా కూడా ఉంటదా అయితే
ఉమ్
నేనేమో హెల్త్ కు మంచిదని
హెల్త్ కు మంచిదేరా హెల్తు మంచిగా ఒక టూ మంత్స్ అందులో కొంచెము ఆ ఇంకా ఇది కలుపాలి అన్నట్టు చల్ల మజ్జిగా ఉంటదే మజ్జిగ గలిపి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సల్లగా ఉం గదే తెపుకింత తగితే కడుపు సల్లాగా ఉంటది అన్నట్టు
అవునులెండి అలా నే ఉంటది కానీ ఎక్కువ ఇవి ఎండ టైంలోనే బె పెరుగదా
అవును అదయినా లేకుంటే కొబ్బరి బొండమైనా ఈ ఎండకాలం దగ్గర పెట్టుకోవాల్సిందే గదరా
అవును ఇప్పుడు కొబ్బరి బొండాలు అంత మంచిగా వస్తున్నాయా అం మేడం అది
తుమే అంట
అట్లనే అంటున్నారు అసలు కల్తీ ఎట్ల చేస్తారు ఇప్పుడు మన వాళ్ళ దగ్గర ఉండే కొట్టి పిచ్చు
ఊహూ అందులో పోలిక్ యాసిడో ఫోలిక్ యాసిడో ఏందో ఎక్కువ ఉంటదంట. అది ఒక్కటే తాగాలట. రెండు మూడు తాగిన మనుకో అందులో మనకి ఆ విటమిన్ జేరి మనము స్పృహ కోల్పోతామాట నాకు కొడుకైతే ఆకే అంటాడు
జన్ లాగా ఐతుంది అనేసి వచ్చింది న్యూస్ కూడా నేను గూడా విన్నా
మ్మ్ హ్మ్
మరి కొబ్బరి బోండాల్ తెంపుడే పైనించి తెంపుతారు వాళ్ళు డైరెక్ట్గా అదేంటి అని
హ్మ్ డైరెక్ట్ తెంపినా కిందనయితే వాట దానికి మందులు అవి వేస్తారు కదా
ఆ వేస్తారులేనా దానివల్ల
అదే ఏం చేసిండ్రా
ఈ రోజు పల్లీల పచ్చడి చేసినం మీరు పప్పు ఏమన్నా
పల్లీలి చ్చ నేన పెసరాకుటమాట చేసిన పత్తుల పల్చగా అంటే ఇట్లా గట్టి ఆ ఎందుకంటే ఎప్పుడైనా గట్టిగా చేసి ఇంకేదైనా చేస్తా కర్రీగానీ ఎండాకాలం గట్టి గట్టి గా తిన బుద్ధిగాని కొంచెం గంటి దుర అంటాం గదా తిన్నాం తిన్నాం రా ఆ టెన్ థర్టీకి అ అని ఇంక పోల పోతా లేటుగా కొద్దిగా
ఆహా టెన్ థర్టీ కి అట్ల ఉందా
హ్మ్
అంటే దేనికి సంబంధించి
మాకి లాస్ట్ మంత్లీ మీటింగ్ గదా సర్
ఆహా ప్రతి మంత్కి ఒక మీటింగ్ ఉంటదా అంతే మండలి వైజగా వస్తారా మీ వరకేనా
కార్ట్స్ ఉంటే ఒక దాంట్లో అంత మంది రావాల్సిందే
అంతమంది రావాల్సిందే అంటే ఇప్పుడు అవన్నీ అప్డేట్ అయిపియా ఆ
వచ్చే నెలకి మళ్ళీ ఫుడ్కి కావాల్సింది.
అవునా
హ్మ్
మంచిగా ఇస్తారా మరి మీరు వచ్చిన వాళ్ళకి రిసీవ్ చేసు కొడంగానే
నే అట్ల ఇయ్యకుంటే ఇట్లా నడవన్ నడవదగద
అవునా అదే మరి కొందరు మనతో రేష్ గా మాట్లాడే వాళ్ళు కూడా ఉంట
ఆ వాళ్ళు రాష్ గా మాట్లాడిన మనం త తగ్గాలి జాబన్నాంక ఏం చేస్తాం
ఆ అవునవును ఎందుకంటే ఇప్పుడు మన మనం ఒక హోదాలో ఉండి మనం గూడా అలానే మాట్లాడితే మనదే రాంగ అంటారు
అవును
వాళ్ళేమన్నా గూడా మనల్నే అంటారు
ఆ
ఎండలు ఎట్లా కొడుతున్నాయి మీడ మీ సైడు
బాగానే ఉన్నాయండి ఎండ బానే ఉన్నది పాపను పా అమ్మ వాళ్ళ అన్ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంచేసి మన మరాలు నచ్చినాయి
అక్కడ పెట్టేసి చిర్ర
ఉ
సరే మీకు మీటింగ్ ఉండే
ఊ
మీటింగ్ ఉందని అక్కడ వెళ్ళలేస
ఆ మీటింగ్ అయిపోనాక అయ లేదు తినిపచ్చా
తి న్పిచిరా ఉంటదా మంచిగా అలా చేేస్త టదా
ఏ చేదు
కొంత మంది వాళ్ళ మమ్మీని వాళ్ళి దూరం ఉంటే యేస్తరుగా
చేయరు చేరు
ఆ
ఊ మీరేం చేసానండి పల్లీల చట్నీ ఎట్లా చేసిర్రు
పల్లీల చట్నీ అమ్మాయి జేసింది ఇక నేనైతే మా ఆ అన్నం యే టమ్మా కొంచెం చింతపండు తోడి పల్లీ లేసి వేస్తారు ఇటు సైడ్
అవును మేము కూడా చేస్తాం గాని
ఊ
యాల్లిపాయ జిలకరా పల్లీలు ఉప్పు కారం అంతా కలిపి పోపు వెడతారు
అయిలా కూడా కో ఏ విలేజ్ కా విలేజ్ డిఫరెంట్గా ఉన్నాయి చేయడం కూడా వంటకాలు కొంద సైడ్ మీరు అన్నట్ ఇ ఇక బెల్లం వేసి కూడా వేస్తారంట అంటే మావలే ఇలే కాదు ఆ మా పక్క సైడ్ వాళ్ళు బెల్లం
ఆ
మీరు సాంబార్లో బెల్లం వేస్తాం అన్నారుగా
అవును
ఆ ఇక్కడ నేను కూడా తెలుసుకున్నా కడ కూడా వాళ్ళు మళ మరాఠీ వాళ్ళు ఎవరో వేస్తారంట బెల్లం వాళ్ళు కూడా అదే నేను అడు వాళ్ళు కూడా అదే అదే చెప్పారు వాళ్ళు కూడా బల్ మేస్తతే పుల్పు దగుతే ని
అవును చూడువా ఉంటది కదా చూడువా చేస్తాం కదా మనం చూడుదరస ఆట ముకుల తో చూడు చేస్తాము అటు అటు అటుకులు పుట్నాలు పల్లీలు కల్పించ చూడు ఆటుకులు చేయమా
నన్నస్సలు వినడాడంం కూడా ఫస్ట్ టైమ్ ఏమంటే ఎట్లా
ఇప్పుడు అటుకులు మనం ఏటన్నా ఫంక్షన్ల పోయినా ఏదైనా పోయిన అటుకులు పెడతారు మనకి గోలిచినటుకులు కరకర ఉండడానికి
మామూలుగా నూనెలా డీప్ ఫ్రై చేయ నూనెలా ఇప్పుడు కారా టైప్ కదా మీర
ఆ కార టైపు దాన్ని చూడు వాటుకులు అంటారు ఏది అది శనగపిండి తోటి లేకుంటే ఉమ్ బియ్యం పిడిది
ఆహా ఇప్పుడు కారా శనగపిండి తోడ అయితే ఆలు ఏమేం కలుపుతారుో ఎట్లే
ఏం కల్పం చెన్నగ పిండి అచ్చమైన శనగపిిండి అచ్చంగా మెత్తగా ఉండాలి పిల్లలక్కు అంటే శనగపిండి కొంచెం తినేసోడా కొద్ది లైట్ గింతంత కారం ఉప్పు వేసి బియ్యం పిండి వేస్తే పిల్లలకి గట్టిగా ఉంటాయి అన్నట్టు
ఉంటదా కార గట్టిగా ఉంటేనే టేస్ట్ ఉంటది మెత్తగా ఉంటే మరి ఎట్లా కారం మంచిగా పడుతనే
ఈ అటుకులు చేసినప్పుడు అటుకులు చుడో అటుకులు చేస్తాం కదా అందులో కూడా చక్కర వేస్తారు కొద్దిగా ఇప్పుడు అటుకులు గోలియము మనం పొడి అటుకులు పొడిని వాటర్ లేకుండా పల్లీలు పుట్నాలు కరివేపాకు అన్ని వేసి చూడ అటుకులు చేస్త స్తాం కథ పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసి అంతా చేస్తాం కదా ఎటైనా పోతే మనం తిరుపతికి అటు ఇటు యాత్రలకు పోతే తీసుకుపోతాం కదా అందులో చక్కెర కూడా కొంచెం లైట్ క చల్లుతం మా
అంటే చక్కెర ఎందుకు వేస్తారని
టేస్ట్ కోసం అనిపియదు కొంచెం ఒక చెంచా అది ఎక్కడో ఒక కాడ వత్తాది
అహ మీరు ఎప్పుడు వెళ్ళిన ఇదే తీసుకెళ్తారు కావచ్చు అయితే తిరుపతికిగిన వెళ్ళిరా
చానా సార్లు వెళ్లిన ఏ లేదు చానదురం ట్రెన్ సిక్స్ ఫిఫ్టీ టికెట్
సిక్స్ ఫిఫ్టీయా
మ్మ్ మ్మ్
అమ్మో వెళ్లడా రావడమేనా వెళ్ళడానికేనా
వెళ్ళడానికి
ఓయమ్మా వెళ్ళడానికి ఆరు వందల యా మేం మల్ల వామ పాదం ఒక ఐద వేలు అయితే గానీ ఒక నలుగురు పోలేదు
దాదాపు ముప్పు వేలు అయితే
అంటే చార్జెస్ ఏ
చార్జెస్ ఆ నలుగురికి ఇక తిండి ఖర్చులు అక్కడ అన్ని ఆ వసతులు అన్నీ ఎట్లయితే
అవును చాలానే అయితే
ఉ
చాలానే అయితే
తే అయితే కావు మనం మనంనా ప్రయాణం పెట్టుకుంటు తిరుపతికి ఒక మూడు నాలుగు సార్లు పోయిన దర్శనానికి రెండు మూడు సార్లు పోయిన ఏ లేదు మా ఫ్రెండ్స్ వాళ్ళతోటి మా ఆయన వాళ్ళతోటి పోయినం ఒకసారి సేవకి వెళ్లిన పది రోజులు
ఆ అట్లా వెళితే మంచిదా ఫ్రీ నే చెయ్యాలి అంట కదా
అమ్మ
ఇప్పుడు దేవుడికి సేవ చేయల్ల అనుకునే వాళ్లు ఫ్రీ ఏ కదా ఇప్పుడు మనం ఎలాంటి అమౌంట్ తీసుకోవద్దు కదా మీకంటూ ఏమన్నా యూనిఫాం ఆమ్లాండిస్
ఆ యూనిఫార్మ్ మనం కొనుక్కుండే కొనుకు మనం కొనుక్కోవాలి ఆరెంజ్ కలర్ కి మెరన్ కలర్ బార్డర్ వేసి చీరా ఉమ్ కదా
అంత మనమే
ఆ
అట్లయితే మరి మనకి అంటే ఓన్లీ భక్తి కోసం పోవడం తప్ప ఇంకా ఏం ఆశించవద్దు అన్నది
అంతే మరి
తినడం ఫుడ్డు విడ్ అం
వాళ్ళే ఇస్తారు ఇస్తారు ఇస్తారు వాళ్ళే ఇస్తారు వాళ్ళు వాళ్ళది పెట్టింది మనం తినబుద్ధి కాకుంటే కొను కోవాలి
కొనుక్కోవాలి కానీ బాగానే ఉంటది అంటారు కదా డిఫరెంట్ ఉంటదా తే
ఉమ్ అక్కడ ఫుడ్ కొంచెం డిఫరెంట్ ఉంటదమ్మా
మంచి చేస్తారా మరి
కొంచెం వేరే ఉంటది గద ఎట్లయినా కూడా.
అంతేలేండి అంత మందిక్ పెట్టాలన్నా కూడా
ఆ
కష్టమే అది కూడా.
ఆ అయింద పనీ ఒ కేనా
ఆ పనీ ఇంతక్ ముందే అయిపోయిందీ ఏం చేయాలా ఖాళీగ కూర్చున్న.
ఓకే ఓకే అండి.
మీరూ వెళ్ళట్
ఆ అయితుంది అందుకే. వెళ్ల